నువ్వే వేస్తున్నావే అమ్మ ఇది తిను
మరి నువ్వు చెప్పి చెయ్యవా ఆహా నువ్వు చెప్పి చెయవా నేను సడన్ గా ఎత్తిన నీ ఎత్తకుంటే హు
కాదు నేను ఏమనుకున్నా తెలుసా ఇగ అక్క ఎత్తుతదో ఎత్తదో చెప్పి చేస్తే అయిపోదు కదా అ అనుకున్నా పెరుగు ప్యాకెట్ తెత్తా అని వచ్చిన తినట్లేదుగా అన్నం మరి పొట్టోడు మంచిగనే తింటాండా అక్క తింటాది పెరుగు తోటి
తింటాండు
పోయిండు అది తినట్లే అసలుకే ఏందో ఏమో పిల్ల పాస్ కొడితే అసలే తినదే
హు
అమ్మ బతిలాడి బతిలాడి సావత్తంది పొట్టోడు తింటాండా మరి మంచిగానే
తింటాండు తింటా
తినాలి అట్లనే పిల్ల తోటే వచ్చిందిగా తల్లి అయ్యిందిగా కదా పొయ్యిమీద ఉడుక పెట్టాలంట నూనే పోపు కేమి ఎయ్యోదట టమాటాలు అవి చేస్తాను టమాటా పప్పే హు ఇగ మరి గోరంగా చేతండు గా నాగేందర్ నా పాపం ఒక నూనె పది రూపాయలు నూనె ఏం సోమన్న పోతుందా నెతికి పెట్టుకోడానికి ఆ మళ్ళా అది పేరం లవ్లీ వీటికి డబ్బు ఇప్పుడు తే అంటే ఎట్లా రేపు కొడుకో బిడ్డ పుడతడు ఆ
హు
ఆమె చెప్పుకుంటే బాధపడతాంది ఈగ నేనన్నగా ఆయనక తెలిసి వత్తాది లే రేపు కొడుకో బిడ్డ పుడితే ఏం బాధ పడకురా అని అంటా నాది ఈమదే తప్పని నేను చాలా చార్లు అనుకుంటా అక్క కానీ మొన్న డబ్బులు అడిగిందే వామ్మో తెలివి బానే ఉంటదే ఇరవై ఐదు వేయిలు అడిగింది గడ పట్టే దట్ట రాన తటి
ఏమండదు
రాయందారి తోడు గొడవ పడ అదే మీ ఇన్ని రోజులు ఐదాంది వ వడి లేదు అసలు లేదు ఎందుకు ఇయడం అని అన్నదట ఆ స్క్యాన్ చేల ఫోన్ ఫోన్ లో చార్టింగ్ చే ఫోన్ డీటెయిల్స్ అన్నా ఇక్క పంపి రెండు వేలు దబ్బిండే వాడు పాడుగా ఏదో ఇన్ఫ్లిక్స్ యాపే ఇన్ఫ్లిక్స్ యాప్ యాప్ట అది హలో అది ఏమేం తెలుసా ఆ రాకేష్ లేడా ఆ ఆపు తాగిన మైగంలో ఓపెన్ చేసి లాన్ చేసి లాట్ చేసి ఫో లో డిటల్స్నిపో అలకి
హ
వాడు ముందే క్లియర్ కట్గా చెప్తాను ఇన్ఫ్లిక్స్ యాపిల్ యాప్ అన్ అడ్డమైన ఫోడో పెట్టి అడ్డమైన అది మొత్తం బాడి బా అది ఏంటిది బట్టర్ లేకుడావ్ ఫోటో పంపిండే దెబ్బగా మా ఆయన టెన్షన్ పడ్డాడు నువ్వు వె డబ్బులు పంపకతే ఈ ఫొటోస్ అన్ని నీ అదే అన్న నీకు నేను ఊక చెప్తాక వేరేటోళ్ళతో మార్ మాట్లాడకు ఫోన్ చూడు అంత కొడితే గాను వేరే టోళ్ళతోోరు మాట్లాడకు కదా ఏమొతా అని చెప్పు ఫోన్ త ఫోన్ జూడూ ఉ కడుఊ కాంంద్ర దోడు మాట్లాడతాడ బా ఫోన్ చేతే చాలు కాలింగ్ కాాలలింగ కాాలలింగంగా నతా
ఆ ఊకా మాట్లాడతాారు మీ ఆయ నాన్నగారు లెక్క
ఆ అంటే అ ఎవరితో మాట్లాడతాడు ఏమ ఆటో డై వాళ్లతో మాట్లాడతాడు అది వాళ్ళు అందరుూ ఉంటారు కదా తోలుతారు కదా అందరుూ కాన్ఫిడెన్స్ కాళ్ళు ఉంటారు ఉండడి ఎ వాళ ఎక్కడ ఉన్నారు ఎక్కడ ఉన్నారు ఎ ద ళ నడుగుతడు ఇప్పుడు మనం ఇప్పుడు ను ఉన్న ఆ మా రెండు వేలుంట అతా ననే అన్న
మంచి నొతానే మీకన్నా మీ కన్నా అన్ని పోయి రెండు వేలు వస్తనే మాకు అన్ని పోను ఐదు వందలు కూడా వస్తారు స్
ఆ ఇప్పుడే గా కారు తోలుతుండాడు కొంచెం బడితె అంతే మరి కారు కొనద్దని చెప్పినలేదు నువ్వు నేనేమన్నా కారు గొనకె మా ఆయన కూడా చెప్పిండు మా అమ్మీ కూడా చెప్పింది
అమ్మయి ఎప్పుడైన దో వెళ్ళ ఎపోినయింది
ఇగో సోమవారం తాగిండు మళ్ళ గురువారం తాగుతునె ఉన్నాడే ఐదు రోజలే తేడా
ఎందుకు తాగుతాండసలైనా ఎందుకు తాగుతాండసలైనా
ఇక ఏమన్నా అంటే నేన అట ఏం దెమ్మని చెప్పొద్దట ఆయనకి దెమ్మని చెప్తే తాగుతా అంటాను మాయ్ కడుపుతున్నమెకి ఆకలి కాదని
అయితది
అయ్య తిన బుద్ది కాల నువ్వై చెప్పక్క ఏ ఘోరంగా ఆకలేద ఇది ఇంక పాలు పీగుత్తాన్ని ఘోరంగ ఆకలై తాంది ఏమ అనుకున్నా తెలుసా
ఉమ్
ఇగేడు పాల్గొంజను అటూ మళ్ళ పచ్చె లేత్తాంది నాకు తిన్నవా అక్క న
ఆకలి అయితది ఆకలి అయితుందె
ఏ ఫుల్ ఆకలి ఏం ఎవరికి జెప్పలే ఆయనికి ఏం తెలుసు ఉంచుకో అంటాడు గాని ఆ బాధ తెలుసా బాధనే తెలవద్ ఈ మాగళ అంటినె వాణి అట్ట అంటె ఏమంటడు కే వాణి వాణీ అది వాళ్ళకి ఏం తెల్వదని అవనె అంటారు ఏం తెల్వదు ఆని ఆమెనే అంటే అంటే అంది కదా ఆమెనే ఇది వాళ్ళకు అక్కొ చెల్ల్లో ఉంటే అన్ని తెరుత్తుది అని అంటది ఆమెనే
ఆమె ఒక వాళ్ళ అమ్మ లేదు
మా అత్తమ్ తో సరిగ్గ ఉండొచ్చు గదా ఉమ్ అతను సరిగ్గ గుండోచ్చుగా ఏం తెచ్చుకున్న దాస్ ఉండదటి ఏం తెచ్చుకున్నా దాసు
హుమ్
జ్యూస్ చేస ఒకసగం ఒక చిన్న గిలాస్ ఇచ్చిన ఉమ్ అ ఇ ప్రెగ్నెంట్ అయిన ఏం కాదు ప్రెగ్నెంట్ అయినా ఇయ్యకపోయినా ఏం కాదు అది ప్రెగ్నెంటె కాదు జు జూస్ కొని సం చా గిలాస మయిన ఈయ దనె
ఇయ్యలగా
ఏ ఏమన అంటే అత్త ఉండదు అ తెచ్చినయన్ని దాసి పెట్టుకుంటేది నాకు ఒక్కటియ్యదని చెప్తది అత్తమ్మ
ఎందుక్ దాసుకుంటది
ఏమో ఆమెకె తెలవాలి అ
ఏవో ఆమెదె రోగం మీ ఆరోల్దం రోగం మళ్ళ వాడ తగ్గట్టే చేద్దర్లే మీ ఆయన వాళ్ళ తగ్గట్టే
మాతొ మళ్ళ ఉండ బిడ్డ పుట్టేదాకను వాళ్ళ తోటట అయినా ఇదా ఇప్పుడు మాతోటె ఉంటదట నేను ప్రెగ్నెన్సీ కదా
ఇగా మీ దగ్గర్నే ఉండాలి మరి మీ అత్తమ్మ. లాస్ట్కీ నేను చూసుకోకుంటె ఎవరు చూసుకుంటరు.
ఉ అదే చెప్పిన్ది అత్తమ్మ కూడ
ఉమ్ నిన్ను చూసుకోవాలే.
పిల్ల పుట్టేదాక మన బాధ్యత పిల్ల పుట్టినాక మనది ఒదిలేత్త అంట. మన్ అత్తమ కూడలు దగ్గర ఉన్నప్పుడు మంచి ఉంటే ఆమెకు కూడ పాపం పిల్ల తల్లిలెంది గా.
ఇప్పుడు మా అత్తమ్మ నేను చూసుకుంటలేదానే ఇప్పుడు నేను మా అత్తమ్మని నేను చూసుకుంటలేనానే. రోజు నుండి ఇంట్లనే ఉంటం మంచినే చూసుకుంటాన. ఎవల్ది వాళ్ళు చేసుకోవాలె.
ఏది తెచ్చుకున్న దచ్క్పో నీకేం ఆ
అవసరమా దాస్కోన్ దాస్కో
ఏది తెచ్చిన మళ్ళ మా ముంగట తినదట ఆమె పోయినంక తింటదటా.
ఆమె పోయినంక తిని ఏం చెట్టావు
ఓ నిక్ ఒక్కొటి తెల్వదు గానే.
పంచుకో పంచుకొని తినాలి వాళ్ళిద్దరు ఒక రూముల్నే ఉంట. కుంట్రావా అత్తమ్మ పక్కనే పడుకుంటర.
ఉమ్ రెండు రూమ్లు కదా అత్తమ్మ ఒక రూమ్ ల మావాళ్ళు ఒక్క రూమ్ ల.
అన్ని షేర్ చేసుకోవాలే మంచిగా ఉండాలి గాని ఎందుకు లేనిపోని అన్ని. ఓకే
అయితే నేను చీర కొండానికి అత్తమ్మ అ అత్తమ్మ కే వాళ్ళ అమ్మ ఒచ్చింది క మొన్న.
ఉమ్ ఏడికి ఆడికొచ్చిందా మీ రూమ్ కొచ్. చింద మీ రూమ్కోచ్చిందనే.
ఆహా వాళ్ళ రూమ్కి వచ్చింది.
మీ దగ్గరకు రాలేదా.
మకడికి ఒత్తె నేను పాపం ఇగ చూసుకోలేనని. అనుకుంది గాని ఉన్నామని వస్తే బోకులు తెతంది ఏంటే
ఆ వాసన పడతంద బస్. స్మెల్ పడాలాగా. ఆ సబ్మిట్ చెయ్.